హలో హలో హలో ఊహ్మ్
చెప్పండి ఆ బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్ స్తుండ్రు హు
ఏం లేదు ఇప్పుడైతే తిందామని కూర్చున్నా మీరు
ఆ టెంపుల్ కి వెళ్ళి వచ్చినం ఇప్పుడుయితే తడిసి యి కదా ఆ సాయిబాబా టెంపుల్కెళ్ళి వచ్చాం ఉమ్
మేరెల్తర ఈరోజ సటర్డే కదా తర్స్డే కద
ఆ
అవునా ఆ వెళ్తం అప్ ప్పుడప్పుడు అంటే ప్రతి వీక్ అంటే వెళ్లం
ఆహా మా ఊర్లో పొద్దున సాయంత్రం
ఆ
హాడతే చేస్తారు తడిస్తే తడిస్తే
అవునా
ఆ చాలా పెద్ద ఉంటది మ సైన్ టెంపుల్ సాయిబాబా టెంపుల్
అవునా మా సైడ్ అంతా ఏం ఉండది ఎస్ట్ టెంపుల్ క వెళ్తాం ఓకే వచ్చేస్తాం అంతే
హు హ్మ్
ఉ
ఏమంటే వసా
పప్పు టమాట
ఓ ఓహొ మేమా పప్పు వంకాయ టమాట
తిన్నారా
ఆహా లేదు ఇంకా మీరు
తినలే తింటున్నా ఇప్పుడే
ఓహో
ఉమ్
అందరు బాగున్నారా ఇంట్లో
ఆ బాగున్నారు మీ వాళ్ళు
ఆ అందరు బాగున్నారు
ఏం చేస్తున్నారు తిన్నారా
ఆహా లేదు ఇంకా తింనలెదు తినాలి కొద్ది ఆయన ఇంకా
ఆ టెంపుల్ ఎట్లుంది మరి ఎందుకు రోజు వెళ్తారా లేక ద ఏమైనా చెప్తారా అక్కడ
ఆ ఇప్పుడు మహాభారతం అని చెప్తున్నారు సాహబా టెంపుల్ సెవెన్ డేస్
అవున ఎన్ని డేస్ ఉంటాయి
సెవెన్ డేస్ చెప్తారు సెవెన్ డేస్ స్థలం మొత్తం అయిపోతుంది మెబి లాస్ట్ డే భోజనాలు వెళ్తారు
అవునా లాస్ట్ వీక్ పెట్టరా మా సెడ్ పెడతారా అయితే లాస్ట్
ఆ లాస్ట్ తర్సడే కూడా వెళ్తారు హ్మ్ ఇంత మహభారతం రాసి సంపూర్ణ అన్నం చేస్తారు కదా చేసి పూజ చెస్త సరే కద మ్మ్ మీ సైడ్ చెప్పార
అంటే రోజు పెట్టారా సెవెన్ డేస్
సరే దూరమ మీకు
అంటే దూరం నుంచి వస్తారు కదా వినడానికి
అవును గాని మార్నింగు నైన్ లెవెన్ టూ వన్ వరకి
మ్మ్
మళ్ళీ ఈవినింగు పై సి ఫైవ్ టు సెవెన్ థర్టీ వరకే ఉంతారు
అవునా
హ్మ్ మీ సైడ్ చెప్
మ్మ్ హ్మ్ చెప్ పదా అట్లాంటివ్ ఏమున్నాయ్
ఆహా
అన్ని చేస్తారేమో కదా మీ సైడ్ బాగా పూజలు
ఆ చేస్తాను బాగాంటే ఎవరికి ఎవరి కి ఎంతోచ్చో అంతె ఇస్తది ఈగ
మ్మ్ హ్మ
మ్మ్
అవున
ఏం చేస్తున్నారు
ఏ ఏం లేదు మీరు
ఏం లేదు మీరు వెళ్తే ఏమైన తీసుకొని వెళ్తారా లేకుంటే వట్టి గా రసం చేసుకొని వస్తారా
అంటే లాస్ట్ సాటర్డే అయితే కొబ్బరికాయ చి లాస్ట్ థర్స్డే అయితే కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వెళ్తాం అంతే కదా నార్మల్ గా వెళ్ళేసి వస్తామన్నట్టు
మ్మ్ హు నైవేద్యాలు ఏం వండరా
ఆ లాస్ లాస్ట్ వీకే అన్నీ మాయి అంటే ఈ వీక్ లో మొత్తం వేర్ వేరే వాళ్ళు వస్తారు కదా వేరే ఊరు నుంచి చాలా మంది వస్తారు అయితే క్కడ పెడతారా అన్నటు
ఏమేమ్ పెడ్తారు
ఆ పాయ్ సం పులిహోర ఇవన్నీ పెడ్
ఓ
మొత్తం పాలరాతితో ఉంటదనట్టు
మ్మ్ హు పూజ అందరు వస్తాదనుకుంటా
అవునా
హుమ్మ్
మీ సైడ్
ఆ మా సైడ్ గుడా ఇక ప్రతి మంత్ వెళ్తుది కదా ఇక అందరికి తెలిసిపోతది చెప్పకున్ ఆ అందర్ ఏం చేస్తున్నారు ఇంట్లో తిన్నారా అందర్
అవును తింటున్నారు ఇప్పుడే
అందర
ఆ
అందర్ తింటున్నారా మీరు
ఆ తింటున్నాం
హ్మ్మ్
ఉగాది అస్తుంది కదా
ఆ అవును
మీకుంద ఇంట్లో చేస్తారా ఏమైన పూజలు
ఆ చేస్తాం దేవుళ్ళన్ శుద్ధి చేసి పూజలు చేసి నైవేద్యం ఉగాది పచ్చడి పులిహోర అవి ఏసి ద మీరు టెంపుల్ కి వెళ్లి మొక్కేవస్తాం మీరు
ఏ టైం లోక వెళ్తారు
ఆ
ఏ టెంపుల్కి వెళ్తారు
ఉ ఇంటి దగ్గ నా ఒక టెంపుల్ ఉంది వెళ్ళేసేవస్తాం శివాలయం హ్మ్మ్ మీరు
మేము ఆ అంటే ఆ డేలా ఎప్పుడు ఎప్పుడు సాటర్డే వస్తే హనుమాన్ ఈ రోజు వస్తే సాయిబాబా ఇట్లా ఎల్తం
ఆహా
అ డే నీ బట్టి పోతాం
ఆహో అంతే మనము ఇక డైలీ అంటే పోము కానీ తస్డే తస్డే అట్లా వెతాం బాగుంటది మా సైడు
అవునవును ఇటు కూడా బానే ఉంటాది కానీ మా బద కార్పొరేట్ జయల అన్నాటూ
ఓహో ఎందుకు
ఎవరు బిజీల వాళ్ళు ఉంటారు కదా
ఉమ్ ఉమ్ ఉహు
ఇంకా ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తారు మీ సైడ్ బతుకమ్మ అవన్నీ నవరాత్రులు
ఉ బతుక క్కమ్మా తొమ్మిది రోజులు ఆడతాం కదా
అ ంటారా మీరు
మీరు ఎందు మీరు మీరు మేము ఉంటాం
అంటే పాస్టింగ్ ఉండం గాని ఇ నాలుగు మందింట మొక్కుతాం అన్నట్టు
ఆ
మా సైడ్ ఉంటారు కొంతమంది
కొంతమంది మాలర్ కూడా వస్తారు కదా ఉమ్
మా సట్పిటలు వేస్తారు చాలా మంది
మా సైడ్ అంత ఎవ్వరు బాగా మంది అయ్యారు గానీ ఎవరు అవకరు అట్లా ఇస్తారు
ఆ
మా శైరం బాగా అయ్యది కాగానీ ఎవరో ఒకరు అట్లు వేస్తారు మానలు
అయితె ఎస్తరు
ఆ
నమకం బాగుంటా అ నాటు
ఆ విసేట్ బావ మంద ఆతారా మరి బతుకమ్మ
ఆడుతారు అందర ఆళ్తారు
ఆహ అంటే సేపు అవుతారు మీరు
మేము సద్దుల రోజు అయితే మార్నింగ్ వరకు అర్తాం నైట్ వన్ టు అయితే రోజ అయితే తెేలి అందు అంటే
అ
మేము ఇక్కడ ఒక చెరువు ఉంటది దానిలోని మధ్య
ఆవు
డైలీ అయితే మేము బావి తోడతాం మళ్ళ ఇస్తాం అ
ఓహో
బావిదోడి గద్దెలుగాటి ఇష్టం
శిరోోజు శజ దగ్గరి ఇష్టం
ఓ
అట్లా
ఒక ఐదు గద్దలు మధ్యలో ఒక ఇట్లా బావి లాగా చేసి దానిలో వాటర్ సిూ దల ని మధ్యాహ్నం ఇష్టం డేలీ లాస్ట్ రోజ అయితు త అక్కడక వెళ్త
ఓహో
అ
మేము అట్ల ఏం చెయ్యం లాస్ట్ అతే ఓన్లీ చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేస్తాం మేము ఇంకా తెల్ళం దాకా
ఉ
హ్మ్మ్ హ్మ్మ్
హ
అవును బాబ
హలో
ఆ హలో
ఓకే మరి
ఓకే అండి త తినండి మరి